హలో ఎం చేస్తున్నావ్
ఏం చేయలేదు నువ్వేం చేస్తున్నావ్
బయట కూర్చో ఉన్నా
ఏ లోపల ప్లేస్ లేదా
లేదు రానివట్ల మా ఫ్రెండ్స్ వాళ్ళకి సరిపోట్లేదంట వాళ్ళకే సరిపోట్లేదంట రూమ్ లో
టే అసలకే సరిపోదని బయటికి పంపి చేసింటారు
వాళ్ళు పంపించలా నేనే వెళ్ళపోయా
సర్లే బోన్ చేసావా
ఆ లేదు ఫాస్టింగ్ నేను ఈ రోజు
బాబోయ్ ఏ నీకు అంత భక్తుల
అవును సాటర్డే మండే నేను తిన్ను ఏమి సిక్స్ వరకు తిన్ను ఆ తర్వాత తింట
ఆహా ఓకే సన్నగా ఏమన్నా అయ్యావా
ఆ అయ్యా చాలా
ఏం తలుపు ఏం పట్టట్లేదు అంట మీ దగ్గర దానికోసం డైటింగ్ చేస్తున్నావా
ఆ అవును
బాగా తిను తగ్గిపోతావు మళ్ళీ గ్లామర్ పోద్ది
ఆ సరే ఫ్రెండు నువ్వు తన్నావా నువ్వు తనక పోయినా తంసపులు మాత్రం రోజుకి ఒక పది దాగుదా ఆ పోతవ్ అలాగే ఉంటే అబ్బా అవునా మరి
ఆ మరి
ఉమ్
ఇంకేం సంగతులు ఎవరు నాకెవరు లేరు మీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు చేస్తుంటారంతే
అవునా మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా నా ఫ్రెండా నా ఫ్రెండ్ ఫోన్ చేయదు నేను మాట్లాడను తనతో అసలు
ఏ
తనకీ నాకు గొడవైంది
ఓ అదా సంగతి అందుకేనా రెండు రోజలుగా బయటికెళ్ళట్లేదు
ఎవరు ఈ ఫ్రెండా నేను ఈ ఫ్రెండ్ కాదు నేను ఈ ఫ్రెండ్ కాదు ఆడిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు చూడు నాకు వాళ్ళు అనుకుంటున్నా
ఓకే ఓకే వాళ్ళు కాదులే తప్పర్ధం చేసుకుంటున్నావ్ ఆ
నేనే పోలే నిన్న ఈరోజు కూడా పోతానో లేదో తెలీదు
ఆ సరే తప్పకుండా చెప్పులే
ఆ చెప్తాను
ఉ ఇంకేం సంగతులు
ఇంకేముంది చెప్పాలి మీ ఫ్రెండ్స్ ఫోన్ చేయలేదా బీటెక్ ఫ్రెండ్స్ ఎవరో గ్రూప్ కాల్ చేసి గ్రూప్ కాల్ చేసి మాట్లాడుతా ఉంటావుగా
ఆ ఇప్పుడు వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు నీలాగా బేకార్గా ఉండట్లే
అవునా చెప్పుద్ది అంటావు కదా
హ్మ్ అమ్మాయి కొంచెం చదువుకునే దాంట్లో బిజీగా ఉంది
అంటే నువ్వు చదువుకునేదానివి కదా ఏ ఏరోప్లేన్ బోతుంది ఇక్కడే కిందనే
ఆహా ఎక్కు మరి
అందదు అది మేఘాలో బోతుంది నువ్వేందో పెద్ద హైట్ ఉన్నట్టు భూమికి జానా బెత్తెడు ఉంటవ్ హైయిట్
అవునవును నిజమే
అవును కాదా మరి ఆ కిందనే ఉంటవు మనిషివి ఎవరో ఒకర్ కూచోబెట్టమన్లే
అవునవును నిజమే
ఏరోప్లేన్ కిందనే పోతుంది పెద్దది
ఉ ఏం చేద్దాం మరి
అలా చూస్తా ఉన్నా బయట నిలిచు నిలిచొని చూస్తావున్నా ఉన్న కిటికీలోంచి ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎదురుగా చూస్తావున్న ఆడెవరో అబ్బాయిలు ఉన్నారు నలుగురు ఆ నలుగురు ఉన్నారు సైటేలే చూస్తా ఉన్నా వాలసై
పాపం వాలనన్న వదిలేయ్
ఏంది అలా అంటున్నావ్ నేను అలాన్టి దాన్ని కాదుచ్చి
ఏంటి
జస్ట్ చూడ్డం వరకే
ఆహా ఓకే ఏం అవవయితే పండ్లే ఉండవు
ఆహా ఏంది అలా మాట్లాడుతున్నావు
ఎలా
ఏమ్లేదులే
ఆ
ఇంకెంటి వీకెండ్స్ బయటికి వెల్లవ
లేదు లేదు మా రూమ్లో ఒక అమ్మాయి ఉంటది ఆ అమ్మాయి ఎక్కడికి రాదు అమ్మాయి వల్ల మేము ఆగిపోతూ ఉంటమ్
అబ్బా అలా ఎందుకు చెప్పడం అమ్మాయి మీద
అమ్మాయి మీద చెప్పడం ఏంటంటే అమ్మాయిమాతో తప్ప తప్ప వేరే వాళ్ళతో అయితే వెళ్తది అనమాట మాతో అయితే అసలకి రాదు బతిమిలాడిచుకుంటూ ఉంటది ఆ అమ్మాయికి ఒక స్పెషల్ ఫ్రెండ్ అని ఇక్కడ ఎవరో ఉన్నారు రోజు ఈవినింగ్ వెళ్తది నైట్ ట్వెల్వ్ అయినా కూడా రాదు
అవునా నువ్వు వెళ్ళవా ఆ అమ్మాయితోటీ
అందరికి తెలుసు అన్నమాట ఇక్కడ అమ్మాయి సంగతి ఆ కింద మా వాచ్ వాచ్మెన్ అంకుల్ ఉంటారు ఆ అంకులు అయితే గుర్తు పట్టేస్తున్నారు ఈ అమ్మాయి అబ్బాయితో వెళ్తుందని
నువ్వు వెళ్ళవా ఎప్పుడు బయటికి
లేదు లేదు నేను
నువ్వు ఏమోలే నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఏమంటే వెళ్ళలేదు అప్పుడు మీ హాస్ ష్టలో ఉన్నప్పుడు వెళ్లే దానివి ఏమో
ఏ లేదు అలా ఏం కాదు ఎవరి సర్లే దొంగ ఎప్పటికైనా దొరికిపోతారు కదా
అంతేగా
అంతేగా మరి అందుకే నువ్వు అంతల దొరికిపోతున్నావా
ఎక్కడా ఎవరికి దొరికిపోయాను
రోడ్డు మీద తిరుగుతున్నావంట అంట కదా రాత్రులు
ఆ అవును నీకు తెలీదా నేను నైట్ అవుట్లు చేస్తున్నా బయట మార్తాలి ఆ బయట ప్లేస్ మొత్తం తిరుగుతున్నా
అవునా మంచి పని చేసావులే
ఆ ఇంకేంటి ఏం చేస్తున్నావు పడుకోన్ని ఉన్నావా
మరి అ తప్ప నేను ఏం చెయను నువ్వ అంటే బయట మెట్టు దగ్గర కూర్చొని ఉంటావు అలాగా నీకు రూమ్ ఎందుకు ఆయన మర్చిపోయా అడగడం రూమ్కి సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ పే చేస్తున్నావంట కదా
ఆ అవును మరి పేజెయక్
క్షన్ అడిగి బయట స్టెప్స్ దగ్గర త్రీ హండ్రెడ్కి మాట్లాడు కొని ఒక దిండు ఉంటే చాలు కదా దుండు సారీ దుండు ఒకటి తీస్కో ని అక్కడె ఉండిపో ఎందుకు రూమ్ మళ్ళీ వేస్ట్ కదా
మరి ఫుడ్ పెట్టరు కదా మూడు వందలు కడితే
ఫుడ్ ఏమన్నా నువ్వు ఎలాగ తిన్నవు కదా రోజు ఫాస్టింగ్ చేసేయి ఇంకెందుకు
అవును రెండు రోజులే రోజు చూస్తే చచ్చిపోతారు మనుషులు
పర్లే నువ్వేం చచ్చిపోవు నీకు తెలియట్లా నీ స్టామిన ఈ లోపల చాలా ఉంది నువ్వు ఇన్ని రోజులు తినకుండా ఉన్నా ఇంచు కూడా క తగ్గలేదు చూసావ అంటే నీకెంత కొవ్వు ఉందో చూసుకో
ఏ తెలిసిపోయిందా
కనిపిస్తుంది కదా
అవునా నీకు అందరి కనిపిస్తాయి నీ తప్ప
మరింతే
ఆ
టైమ్ అయింద
ఏ టైము అవల టైమా పా ఫోర్ ట్వంటీ ఫైవ్
ఫోర్ ట్వెంటీ ఫైవా
ఆ అవును ఏంటి నీకైన ప్రాబ్లమా నువ్వు ఎక్కడికైనా వెళ్ళాల
ఆ నాకు వేరే వాళ్ళు కాల్ చేస్తున్నారు కొంచెం బిజీగా ఉన్నా అందుకోసం సర్లే పర్లేదులే చెప్పు
చాలా ఎక్కువయింది కదా నీకు
నాకా లేదు నేను బాగానే ఉన్నా అలా అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్న
అవునా మరి ఏం మధ్యనం తినట్లేదంటా
నేనా నేను మూడు పూట్లో తింటాను
నువ్వు నువ్వు పీజీలో పెట్టే సరిపోక బయటికెళ్ళి కూడ కొనుక్కో
మరి బతికేది తినడం కోసమే కదా బై
తినడం కోసమే కానీ ఆ వంతన ఆ వంతన తినమని చెప్పలే నీకు
పర్లే తిండి వల్ల ఎవరికి ఏ నష్ తినగలం చేయగలం అంతే కదా అంతకుమించ ఏం చేయగలం
మళ ఇంకో ఏరోప్లలేైన్ వస్తుంది హెలికాప్టర్ ఇవి ఎక్కడ ల్యాండ్ ఏ అది జూ అనివస్తుంది ముందరికి దూసుకొని వస్తుంది
చూడు నీ ముక్ మీద గుద్దుద్దేమో
వెళ్తుంది మేఘాలుకి వెళ్ళిపోతుంది సౌండ్ వస్తుంది మళ్ళా లైటులు వేసుకుని వస్తుంది తెలుసిా ట్రైన్ లైట్లు లైట్లు నీలాగ నీలాగ ఇప్పుడు నిలబడుకున్నారు ఇంత సేపట్లోనే రెండు చూస దానికి ఏం కింద రెండు చక్రాలు ఉన్నాయి చిన్న చిన్నవి నేనుప్ అప్పుడ అంటే మెట్ల మీద కూర్చుంటా మెట్ల మీద కూర్చుంటా ఇప్పుడటే విండోలో నుంచి చూస్తున్న బయటి
ఒకే ఒకే సరే ఉండులే
నాకు తెలియ అడుగుతున్నా అంత చిన్న చక్రాలు తది ఎలాగ ఎగురుతుంది
అబ్బా క్రించం డౌట్ తెలుసాను ఇది అంత చిన్న చక్రాలతో హెలికాప్
మరి చిన్న చె
దానికి నీ అంత పెద్ద రెక్కలు ఉంటాయి అన్నమాట అందుకు ఎగురుతుంది అది చక్క రాలతో పని చేయదు
ల్యాండ్ ఐసి స్లిప్ అవవా
వో అవన్న అళ్ళకు తెలుస్తాయివన్న ఏరోనాటిక్స్ స్టూడెంట్ వా
మరి నువ్వు చదివింది అద కదా నువ్వు చదివింది ఎలక్ట్రానిక్సే కదా నీకు కూడ తెలియ ఇది కొంచం
ఫార్ డిఫరెంట్ ఫ్రమ్
హిందుూస్థాన్ ఏరోనాటిక్స్ ఉంది అక్కడ జాయిన్ అవ్వచ్చు కదా
నాకెందుకు నాకు అవన్న ఇంట్రెస్ట్లే మాకు మాకు మాకాల్
రీజన్ చెప్పు ఎందుకు అంత చిన్న చక్రాలు మీద ఎ ఏరోప్లేన్ అంత పైకి వెళ్తుంది
దానికి ఏం పని లేదు అనుకుంటా దానికి పెద్ద రెక్కలు ఉన్నాయి అందుకని ఎగురుతా ఉండది
నీలాగే గదా తినేస్ పడుకో కుండా అది పైన ఎగురుతుంది ఇంకేంటి మరి మీ మమ్మీ ఫోన్ చేయలేదా
మా మమ్మీ ఆ చేశారు
నీకు మీ మమ్మీ ఫోన్ చేస్తే ఎవరితో పెళ్ళి అయింది వాళ్ళతో ఏం పని నీకు అసలు
మరి మా అక్క కదా అడగాలి కదా అన్నీ తెలుసుకోవాలని నీ ఇలాంటి వాళ్ళకి రేపు అడ్వైజలు ఇవ్వాలంటే ఈ రోజు నుంచి నేను అవన్నీ తెలుసుకోవాలి నీకంటే అవన్నీ ముందే తెలిసిపోతాయమో నాకు అవన్నీ తెలీదన్నమాట
తెల్సుపోయింద నువ్వేగా చెప్ప నాకు ఎప్పుడో ఫోర్త్ క్లాస్ లోనే నువ్వేగా చెప్ప నేను ఎప్పుడో ఫోర్త్ క్లాస్ లోనే చూసేసాను అని
చూసాం ఎక్స్పీరియన్స్ చెయలే నువ్వు నాకు డిఫరెంట్ కదా యు ఆల్డ్ ఎక్స్పీీరియన్స్డ్ కదా ఆ మరి నువ్వు ఎక్స్పీరియన్స్ డ్ కదా ఎక్స్పీరియన్స్ చూడ్డం వేరు ఎక్స్పీరియన్స్ చే
సరే సరే అయితే ఎవరు చేస్తున్నారో ఎవరు చూస్తున్నారో చూపిస్తలే
సరే ఇంకేంటి మరి
ఇంకేముంది
ఉం చెప్పు
చెప్పాలి నువ్వే
ఏం లా అదే సోది
ఇంకేముంది తినేసి పడుకునేదా ఆ చాలా బాగా చదువుతున్నా చాలా బాగా చదువుకుంటున్నా
ఉం పోనీలే ఓ ఏ ఎందుకలా నువ్వు బాగా చదుతావంట కదా టాపర్ అంట కదా అన్ని చదివేసి ఏం రాదు ఏం రాదు అని చెప్తుంటావుంట కదా
నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది నువ్వు టాపర్ అంట బాగా నువ్వు ఈసీఈ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా కోడింగ్ అంత బాగా చేస్తున్నావు అంటే నీకాడ ఎంత స్కిల్ ఉందని
నాకు అసలు ఎంత స్కిల్లు లేదు
అవునా లా లేకుండానే ప్రోగ్రామింగ్స్ అంత బాగా చేస్తున్నావా
ఆయన మా మా సారు బాగా చెప్తార అన్నమాట మాకు ఇన్స్టిట్యుట్లో ఒకసారూ ఉన్నారు ఆయన చాలా బాగా చెప్తారు నువ్వు ఆయన్ని చూస తు ఉండకుండా ఆయన చెప్పి క్లాస్ వింటూ ఉండే అప్పుడప్పుడు కొంచెంమన్నా ఎక్కుద్దు బుర్రకి
అవునా నువ్ కూడా ఆయన తో సోల్లు ఏయ బాక విను ఆయన చెప్పింది మాత్రం
నేను అసలు
ఎందుకు మురిసిపోతుంటావట క్లాస్ లో నా ఫ్రెండ్ చెప్పింది ఒక అమ్మాయి
ఉం నేనా ఏమో
వస్తాడంట కదా ఆయన చూసి మురిసిపోతుంటవంట ఎందుకు అవునా ఇప్పుడు బానే మురిసిపోతవ్ తర్వాత
మీ మీ ఇన్స్టిట్యూట్ లో ఎవరో ఒక అబ్బాయి నిన్ను చూస్తూ ఉంటాడంట కదా
ఎవరబ్బాయి
ఆ అబ్బాయి పేరు ఎస్ తో ఎదో స్టార్ట్ అవుతదంటా ఆ
నేను ఓటీ చెప్తా నేను ఒక అట్లాగే విన్నాను జేతోో స్టార్ట్ అవుద్దంట ఒక అబ్బాయి పేరు
లేదే నాకు ఆ పేరు తో ఎవరు తెలియదే నిన్ను మాత్రం ఆ అబ్బాయి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడ్ కూడా కళ్ళర్పకుండా చూస్తూ ఉంటాడం ట కదా అంటే వేరే వాళ్ళు చెప్పారు అక్కడ స్పయ్ పెట్టనులే
ఆ ఓకే అండి సరే నేను కొంచెం బిజీగా ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను తో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నాకు ఆ అవును ఈసారి ఖాలిగా ఉన్నప్పుడు కాల్ చేస్
ఆ ఓకే ఓకే మ్